నమస్కారం అండి గుడ్ ఈవెనింగ్ హలో ఆ అయితే ఎ ఎ ఏం చేస్తున్న రండి మీరు.
ఏం లేదండి ఇప్పుడైతే కొంచెం ఇప్పుడే ఫ్రీ అయినా అండి.
మీ అమూల్యమైన సమయం కాస్త మాకు ఇస్తారా అండి.
ఓకే అండి ఇస్తాము అండి.
అయితే మా కు ఇప్పుడు చానా పద్దతులు మీ ఇందిరమ్మా ఇల్లులు ఎలాస్త వస్తున్నయి చెప్పగలుగుతారా అండి. అంటే దానికి సంబంధించింది ఇలా అసలు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యింది ఎవరు ఇస్తున్నారు ఎంత వస్తున్నయి ఏ విధాలుగా వస్తున్నాయి. ఆయ్ ఎన్నిపు ఎన్ని విడతలు వస్తున్నయి ఏమన్నా చెప్పగలుగుతారా అండి నాకు. చెప్పండి. మా మా మా మధ్యమా మాధ్యమధ్యలో ఏమన్నా మ మధ్యమ మధ్యమ మధ్య మధ్యలో ఏమన్నా చిన్నపాటి అంటే మన ఏమన్నా తెలివని ఏమన్నా ఉంటే అడుగుతాను. దయచేసి వివరించండి కొంచెం నాకు. కో
సరే అండి అయితే ఏమైందంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా అండి.
అవును.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకి జో గరీబ్ బోల్లు ఎవరున్నరు? పెదవాళ్ళు వాళ్ళ కి ఇల్లు లేలు ఉన్నయికి ఇల్లు ఎవరెవరికి లెరొ జగస్ ప్లస్ ఉండాలి. ప్లస్ ఉంన్నోలక్కి ఏం చేస్తున్న రంటే
అంటే భూమి అంటే భూమి ఉండ అంటే భూమి ఉండాలా అండి ఉన్నవారు మా త్రమే అర్హులా.
ఆ భూమి ఉండాలండి. భూమి లేకపోతే కాదండి. భూమి లేనోల్లకు భూమి కూడా సాంక్షన్ చేస్తా అన్నాడు ఇంకా చెయలేదు. కావునా అది పెండింగ్ల ఉన్నది, గవర్నమెంట్ ఏం చేస్తు స్తుంది అంటే. వీళ్ళు జ స్ ప్లెస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తర్రు అంటే ఆ ఇస్తారు ప్లెస్సు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఇల్లు ఇస్తారు ఇల్లు ఇచ్చిండ్రు కూడా. ఇచ్చిర్రు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని ఇస్తను న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎట్లా అంటే ఉన్ మనం బేసిమెంట్ కట్టు
హ్మ
బేసిమెట్ కట్టుకున్న తర్వాత, మన పైసలతోని బేసిమెట్ కట్టుకోవాలి. మన పైసలతోని లక్ష రూపాయలు మనం పట్టుకొని బేసిమెట్ కట్టుకున్న, బేసిమెట్ ఫోటో ఉంటది. ఫస్టు. బేసిమెట్ ఫస్టూ ఫోటో ఉంటది, ఆ ఫోటో అయినా తర్వాత బేసిమెట్ కీ ఆయన అచ్చి ఫోటో తీసుకొని వెళ్తరు. ఉమ్ వెళ్ళిన తర్వాత పదిహేని ఇరువై రోజు జుల్ తర్వాతా. దానికి మనకీ ఇంకా బ్యాం కు నుంచి కూడా మనకీ, కేవైసీ అన్నీ అయి ఉండాలి.
అంటే బ్యాంకు లో మనాది, బ్యాంకు లో మనది అటాచ్ అయి ఉండాలా అండ్ డి. బ్యాక్ అకౌంట్ నెంబర్
ఆ బ్యాంక్ అకౌంట్. కూ ఆధార్ కార్డ్ కు అటాచ్ ఉండాలి.
ఆహా అటాచు. అంటే అప్లై చేయడం ఎలా అండి ఎక్కడ, ఎక్కడ అప్లై చేయాలి ఇది మనము.
మనకూ మీ సేవలో ఆన్లైన్ చేస్ కోవాలి. ఒకటి
ఆ
అక్కడ నుంచి శాంక్షన్ అయితది మనకి. మనం అప్లై చేసి ఉంట్ టం గదా ఇంతక్ ముందు ఇల్లు లేదు మాక్ కు జగా ఉన్నాదని అప్లై చేస్తాం కదా మేము.
అవునండి.
మనకూ ప్రజాపాలనా ఒకసారీ టెంట్లేసీ కూకున్నారు గదా. గవర్నమెంట్ నుంచి అప్పట్ ఆ అప్లై చేసినం. ఉమ్. ఆ అప్లైలో ఏమైతయ్ అంటే మన పేరు గూడా చా అచ్చేస్తది. మన అచ్చిన్ తర్వాత ఏం చేయాలంటే మనం అది, మనయ్ ఉన్నయి మొత్తం ఆన్లైన్ చేసుకోవాలి ఒకటి సబ్మిట్ ఉమ్ ఆ మీ
ఆ అహా డి అహా డిస్టర్బెన్స్ లే మన మనం వివరాలు దాన్ ఎంట్రీ చేయాలాండి.
ఆ వివరాలు ఎంట్రీ చేయాలండి మనా ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు జిరాక్సు. ఆ బ్యాంగూ జాక్స్ ఇవి ఏమి చేయాలి మొత్తం ఆన్లైన్ చేసుకోవాలి. ఉమ్ అది ఎట్లా అంటే ఇంటీ లేడీస్ మీదనే అస్తది. ఉమ్
పేరు పైన మాత్రమే ఒస్తద్.
ఆ ఆడువాళ్ళ పేరు మీదనే అస్తది. ఇప్పుడు రాషన్ కార్డ్ ఎట్ ట్లా ఒస్తుంది ఆ శాషన్ కార్డు గూడా లేడీస్ మీదనే అస్తది. ఉమ్ ఉమ్ ఇది గూడా అట్లనే వస్తది. సో దాని ఆన్లైన్ చేసిన తర్వాతా మనకేమైతది. అప్పుడు మనం ఇల్లు తీసిన తర్వాత ఒక పునాదిది ఫోటో తీసుకుంటారు ముందు ఆ బేసిమెంట్ కాకముందు పునాదిది తీసుకుంటారు ఎన్ని పిల్లర్లు ఇస్తాం ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి అధికార వచ్చి ప్లస్ చూసుకుంటారు ఆరు వందల ఫీట్ల లోపల నాలుగు వందల ఫీట్ల మీద ఉండాలని ఫస్ట్ చర్మీ దాంట్లో ఉన్న తర్వాతే అదయితాది అప్డేట్ అయిపోతుది ఫోటో తీసుకున్న తర్వాత ఓకే అని అప్డేట్ అయిపోయిన తర్వాత దానికి ఏం చేస్తే వెరిఫికేషన్ అయిపోయింది అని అప్డేట్ చేసిన తర్వాత మనకు శాంక్షన్ అవుతుది మీకు ఇల్లు శాంక్షన్ అయింది అయిన తర్వాత అప్పుడు మనం బీస్ సిమెంట్ది సురు చేసుకోవాలి
ఆ
పిల్లర్ల పుక్కల్ తవుకొను పిల్లర్ల ఎక్కువ బేసిమెట్ అయిన తర్వాత మళ్ళ ఫోటో ఉంటది ఆ బే సిమిడితి ఫోటో తీసుకొని వెళ్తారు గవర్నమెంట్ ఫోటో తీసుకొని అప్డేట్ చేస్త తరు
అవును
అది కూడా ఎట్లా లేడీస్ ఎవరు ఉన్నారో వాళ్ళని నిలబెట్టి ఆ బేసిమెట్ మీ ఈ ఆడోళ్ళు ఈమె ఆడేది ఏంటిది అని ఫోటో తీసుకొని అప్పుడు ఏం చేస్తారు అప్డేట్ చేస్తారు
అంటె అప్డేట్ అయినాకనే డబ్బులు పడుతుంది
ఆ అప్డేట్ అయినా తర్వాత త ఫోటో అప్డేట్ అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత అప్పుడు పది పదిహేను రోజుల్లో పైసలు పడతాయి
ఇది ఎన్ని విడతలుగాస్తేయండి ఇది ఎన్ని విడతలుగాస్తేయండి డబ్బులు ఐదు లక్ష ఒక్కటే సారి స సర లేకపోతే విడతల్ విడతల్ గా ఇస్తరండి
విడతలా ఎట్లా అంటే ఫోటో తీసినా మనది అన్ని బ్యాంక్ లో కూడా వెరిఫికేషన్ కరెక్ట్ ఉండాలి అకౌంట్ లో ఎట్లా ఇప్పుడు బ్యాంకుది కూడా మమ్మల్ కేవైసి ఈవైసి అన్ని ఉండాలి అయ్
అవునండి
అన్నీ అయిన తర్వాత అల్లా అల్లా అయిన తర్వాతనే అప్పుడు ఫోటో తీసిన తర్వాతే పది పది పదేను రోజుల తరువాత అప్పుడు లక్ష రూపాయలు పడతాయండి
మొ మొ మొదటి విడతల లక్ష
లక్ష మల్ల ఎం రెండో విడుత కె ఎట్లా అంటే మళ్ళీ ఏం చేయాలి దానికి పిల్లర్లు ఉంటాయి ఆ పిల్లర్లు మన ఇష్టం ఉంటది బేస్మెట్ వరకైతే పిల్లర్లు ఉండాలి బేస్మెట్ తర్వాత మన ఇష్టం ఉం టది ఇట్లేమ్ లేదు పిల్లర్లు వేసుకుంటా ము ఏసు కోమో అది మన ఇష్ ష్టం ఉంటది ది గవర్నమెంట్ అయితే బేస్మ్ సిమెట్ వరకే పిల్లర్లు ఇచ్చింది
అవునా అండి.
తే బేసిమెంట్ వరకు పిల్లర్లు ఇచ్చింది బేసిమెంట్ తర్వాత పిల్లర్లు స్లాప్ వరకు మనం వేసు కోవాలా వేసుకోవద్దో మన దగ్గర ఉంటే కొన్ని వేసుకోవాలి లేకపోతే అట్లనే గోడలు లేపుకొని పిల్ల సే స్లాబ్ ఏసు కోవచ్చండి అట్లా దాని ప్రకారం మళ్ళా ఏం జేయాలి పిల్లర్లు గట్లనే లేపుకుంటానే ఉన్నం ఎంత చిన్ని ఇ తాగదా అని లేపుకుంటాం లేపుకున్న తర్వత గోడలు లేపుకోవాలండి గోడలు లేప్ కున్న తర్వాత స్లాబ్ దగ్గరకి స్లాప్ వేయక ముందు స్లాబ్ లెవెల్ల గోడలైతయి కదా ఆ గోడాలైన త మళ్ళా ఏం చేయాలి మళ్ళా ఇంటి ఆవడని నిలబెట్టి మళ్ళా ఫోటో తీస్తారండి గౌర్రామెంట్ ఆ శకండ్ సారి మళ్ళీ ఫోటో తీస్తారు మళ్ళీ ఫోటో తీసిన్ తర్వాత మళ్ళీ వెరిక్వేషన్ చేసి మళ్ళా పది పదిహేను రోజుల తర్వా పత మళ్ళా బ్యాంక్లా బడతాయండి అది ఎట్లా క్ష రూపాయలు పడతాయ్ మళ్ళీ
మళ్ళీ అంటే ఇప్పుడు ఫస్ట్ సారి బేస్మెంట్ అప్పుడులా క్ష దాంతర స్లాలాపుకో లక్ష ఆ స్లాబ్ పడక ముందు లక్ష
లక్ష మళ్లా ఏం జేస్తాం ఇగా స్లాబ్ పడ్డాన తర్వాత ఎట్లా ఏసుకుంటున్నట్టు పబ్లిక్ దగ్గర గౌరమెంట్ ది మనకి పైసలే ఉండయ్ పబ్లికే గౌరమెంటే ఇస్తాంది ఇప్పుడు పైసలు మళ్ళా పైసలు బడిన తర్వాత ఆ పైసలు తోని మళ్ళీ ఏం జేస్తరు స్లాబేస్ ఉంటరు మళ్ళీ స్లాబ్ వేసుకున్న తర్వా త స్లాబ్కి తర్వాత మళ్ళీంకోసారి ఫోటో ఉంటది ఎట్లా దానికి లోపల గూడా కిడికీలుండాలి కె చౌకోట్లుండాలి
మ్ అన్నా ఆన్ అంటే అన్ని ఉంటనే బిల్లు పాస్ అన్ని లేపోతే బిల్లు పాస్
ఆ అపుడు వెరిఫై షన్ గాదు అప్డేట్ గాదు షేకెండ్ బిల్ ది గౌరమెంట్ అనే ఒస్తడు ష్ గౌరమెంట్ అనే వస్తడు చూస్తాడు చౌకట్ ఉన్నదా లేదా కిడికి ఉన్నద కిడికి చౌ
అంటే చౌక అంటే చ అంటే చౌకట్ అంటే మెయిన్ డోరా అండి
ఆ మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా అఔట్ సైడ్ డోర్ కూడా ఉండాలి అని అన్నిటికి కిటికీలు ఉండాలి చౌకట్లు ఉండాలి ఇంకోటి తెలియది ఇంకోటి ఏంటది అటాచ్ బాత్రూమ్ కూడా ఉండాలి అటాచ్ బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉ ఉండాలి అటాచ్ బాత్రూమ్ లేక పోయి తే అది కూడా కాదు వెరక్వేషన్ అవి అయినా తరువాత సెకండ్ సెకండ్ బిలుష్ శ్యాంక్షన్ అయితది సెకండ్ బిల్ అ ఇప్పుడు శాంక్షన్ అయితది రెండో సార్లు హ్మ్ మళ్ళా మూడో విడుతా ఎ ట్ల ఉంటదంటే శిలాబ్ వేస్తామా మనం ఇగ లక్ష రూపాయలు వచ్చినా మని మళ్ల స్లాబ్ యేస్తం శిలాబ్ వేసిన తరువా తా దాంది ఎట్లా ఉంటదంటే ప్చ్ నిచ్చెన్లు గిచ్చెన్లు సిడిలు గిడిలు యేసు కున్న తర్వాత అప్పుడు లేడీస్ ఏం జేస్సం మళ్ళ ఒక్కసారి స్లాబ్ ఎక్కి ఫోటో దించు దింపుతడు
అంటే అ అతన్ మళ్ళీ అతనే వస్తారా అండి
తనేస్తడు ఓ గవర్నమెంట్ ఒక ఇద్దరు మనుషుల్ని ఇస్సడు ఈ కాలనీకి ఇళ్లే వెరిఫికేషన్ జేయాలి
అయినదండి మనది అయిందని మనం వాళ్ళక్ చెప్పాలా లేక్ పోతే వాళ్ళకి తెలుస్తదా అండి
లేదు మనం ఒక వాళ్ళ నంబర్ ఉంటది గదా ఒకాల్ నంబర్ మనక్ స్లాబ్ లేెవెల వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తాం కదా మేం అ స్లాబ్ లో అయింది మన అచ్చేసేయండి పని అయిపోయింది చౌకట పెట్టేసినాము వచ్చినామంటే సరే అ చేత్తానేం మధ్యానం వరకు వస్సా అంటడు అచ్చిన తర్వాత ఫోటో దీస్సడు ఇప్పుడు రెండో విడుత అయిపేయ్ శెకన్ విడు త్తలగ్గూడా అట్లే స్లాబ్ బడ్డది మాది ఇదొ ఫోటో తీసుకోవచ్చు మీరు ఎప్పుడన్నా అంటే ఆయనే వస్సడు మ్మ్ సిలాబ్ బడ్డ తర్వాత మళ్ళీ ఏం జేస్సడు మళ్ళీ ఒకసారి సిలాబ్ మీదకి దీసుకుంటడు. ఫోటో వెరికేష మొత్తం బరాబరు ఉన్నాద లేదా ఎంత ఉన్నది మెజెర్మెంట్ స్లాబ్ది ఇంతున్నది మ్మ్ బరాబరు ఉన్నాద లేదా అది జూసుకుంటడు. అటాచ్ బాత్రూమ్ ఉన్నదా లేదా అద్ జూసుకుంటాడు హ్మ్ చూసుకున్న తర్వాత మళ్ళా ముందట తీసుకొస్ తడు లేడీస్ నీ చౌకట్ కాడా మళ్లోక సారి ఫోటో తీస్సడచ్ చౌకట్ ది ఖిడికి ది ఉన్నదా లేదా కరెక్ట్ గా వీల్లది అని అప్పుడు వెరిఫికేషన్ తరా తత మళ్ళా అప్పుడు రెండు లక్షలు పడతాయి
మొత్తానికి మనకు మళ్ళీ గృహ ప్రవేశాని మొత్తం ఫోటో ఫోటో తీసిన తర్వాత
రెండు లక్షలు పడ్డ తర్వాత అప్పుడు ఇంకోటి ఏముంటది రెండు లక్షల తర్వాత మస్ట్ లాస్ట్ విడతల ఎట్లా ఉంట ఉంటదంటే ప్రాఫిట్ వాళ్ళు ఉంటది కదా ప్రాఫిట్ వాళ్ళు కూడా కట్ టాది దానికి కూడా ప్లాస్క్ చిటింగ్ ఉండాలి చున్న ఉండాలి మళ్ళా మూడు రంగులది అళ్ళది కాంగ్రెస్ది గవర్నమెంట్ ఉన్నది కదా దానిది కలర్ ఉండాలి అప్పుడు లాస్ట్ లా లాస్ట్ది లక్ష రూపాయలది ఫైనల్ ఐదు క్ష అల్ది విడుదల అయితది
సరే అండి మీరు మీరు చనాా
అన్ని వాటర్ది వాటర్ల అయింది అన్ని కమ్ ప్లెట్ ఉండాలండిక ఇప్పుడు లాస్ట్ విడతల లక్ష రూపా పాాలు విడతల అవుతది
సర మీరు మీరు మీ చాలా అమూల్యమైన సమయాన్ని మా గురించి మాకు చాలనా కేటాయించాలని ధన్యవాదాలు మాకు
ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదంండి ఓకే ఓకే ధన్యవాద